మేం వం ట్రై చేస్తున్నామండి.
ఏం వంట చేస్తున్నారు
సాంబార్ చేస్తున్నాం
సాంబార్ ఎట్ల చేస్తారండి
సాంబార కందిపప్ ప్పు కుక్కర్ల వేసి ఉడకబెడతామండి. పప్పు ఉడికిన తర్వాతా చింతపండు నానబెట్టుకొని చింతపండు రసం సాంబార్లో వేసి మరిగిస్తామండి.
ఏం పప్పు అండి పెసర్ పప్పు చేసారా కంది పప్పుతోనా
స్తాము అందులోనే పచ్చిమిర్చి, ఎల్లిపాయ, జీలకర్ర మునక్కాడలు అన్ని వేసి సాంబార్ మదరిగించిన తర్వాత కరివేపాకు, జిలకర, ఆవాలు అన్నీ వేసి పోప్బెట్టుకుంటామండి.
సోరకాయ ముక్కల్ ఏస్తారా అండి
వేస్తం సొరకాయ ముక్కలు గూడ వేస్తాం.
వంకాయలు
వంకాయలేస్తాం, సోరకాయ ముక్కలు వేస్తాం, బెండకాయ ముక్కలు ఏస్తాం.
నెల్రోజులు సామ్
అన్నీ వేస్తామండి సాంబార్లో. ఏన్ టండి?
లో సాంబార్ అంటే చాలా ఇష్టం.
మాకు కూడ సాంబార్ అంటే చాలా ఇష్టం అండి, మా పిల్లలు చాల ఇష్టంగా తింటారు.
అవునండి.
మీకు పిండి వంటలు ఏం ఏం వచ్చండి?
పిండి వంటలు, మేము గంజి పిండి బాగ పెట్టుకుంటామండి ఇంట్లో. గంజి పిండి పెట్టుకుంటామండి బాగా, హలో గంజి పిండి పెట్టుకుంటామండి, హలో
మీకు పిండి వంటలు ఏమేమొచ్చు?
గంజి పిండి పెట్టుకుంటామండి.
ఒకసారి దాని గురించి చెప్తరా అండి? అది నాకు చేయరాదు.
బియ్యం పిండి పట్టిచ్చుకోవాలండి మనం, బియ్యం మంచిగా. కడిగి ఆరబోసుకొని ఆర్ ట్టిన తర్వాత బియ్యం పిండి పట్టిచ్చు కోవాలండి. పిండి పట్టిచ్చుకున్న తర్వాత, మనం ఆ పిండిలో ఎల్లిపాయ, జిలకర్ర, ఉల్లిగడ్డ. కరివేపాకు, పచ్చికారం మిక్సీ పట్టుకొని పచ్చికారం, శనగపప్పు పల్లీలు, మినపపప్పు. ఆ అన్ని వేసి, ఒక ముద్దగా చేసుకోవాలి. ఆ వేస్తాం.
బాగుంటదా మినప్పప్పు వేస్
చాలా బాగుంట్ మినప్పప్పు వేస్తే గూడ
అవునా!
అవునండి. అవన్నీ వేసిన తర్వాత మనం అది, ముద్దగా చేసుకోవాలి. కొత్మీరాకు, ఉల్లిగడ్డ కూడ కట్ చేసి వేసుకోవాలి.
కరివేపాకు వేస్తరా?
కరివేపాగ్గూడ. మన ఇంట్లో ఏమేమ్ ఆకులు ఉంటే అన్ని వేసుకోవచ్చు. కరివేపాకు, ఉల్లాకు. కొత్మిరాకు. అన్నాకులు వేసుకోవచ్చు, మన ఇంట్లో ఉన్నవి.
ఆహ్
మంచిగా ముద్దగా పిస్కున్న తర్వాత, గంజు మన ఇష్టం గంజుకు పెట్టుకోవచ్చు.
ఆ
కంచుడు మూకుడుకి కూడా మనం పిండి ఒత్తుకోవచ్చు అండి ఆ మంచిగా ఆయిల్ వేసి పిండి ఒత్తుకొని మూత పెట్టుకొని ఒక పది నిమిషాలు ఉంచుకుంటే మంచిగా కాలుతదండి అది
ఇది మన తెలంగాణ వంటకం కదండి ఇ
తెలంగాణ వంటకమే అండి
మా తెలంగాణ వాళ్ళకి చాలా ఇష్టం
వారంలో ఒక మూడు రోజులు గంజి పిండే పెట్టుకుంటాం
కాదా
ఏ తెలంగాణలో తెలంగాణలో ఫ్రీగా దొడ్డు బియ్యం వస్తాయి కదా అందుకే మేము వారంలో మూడు రోజులు గంజిపిండే పెట్టుకుంటాం ఎక్కువగా
ఏ సర్వపిండి కూడా అంటారు దీన్ని
ఆ సర్వపిండి అని కూడా అంటారు ఇగా మేమైతే గంజిపిండి అంటాం
ఇంకేం మాటలు వచ్చాండి మీకు
ఇంక తెలంగాణలో ఏం వంటలు సెకన్లు పోసుకుంటాం బాగా
ఆ నాకు సకినాలు చేపల చెప్ప మంటారా ఆలకి సకినాలు ఎట్లా వేస్తారో
చెప్పండి మీరే పద్ధతులో చేస్తారో చెప్పండి
మేము బియ్యాన్ని అ దొడ్డు బియ్యం పాత బియ్యం నాన పెడతాం
ఆ
రాత్రి పదకొండు గం గంటలకు నానా పెడుతావ్
ఆ అమ్మో
తెల్లారంగ మూడు గంటలకు ఒక గంపల పోస్తాం నీళ్ళన్నీ వే వెళ్ళిపోయిటర్ తర్వాత కిరాణాకి తీసుకెళ్తాం
ఉహుమ్
తి తెచ్చిన తర్వాత జల్ల జల్లడవడతమండి తప్పకుం
ఆ ఆహా అవునా
జలలాడితేనే మంచి ఉంటుంది గా ప్రయోజ దగ్గర దగ్గర ఏమైనా చిన్ని చినయి వస్తాయి కదా
ఆ
అందు కోసం జల్లెడ పడతాం వాటి తర్వాత నువ్వులు గాలిచ్చి నువ్వులు వొమా ఉప్పు
ఆ
నే ఎసి కలిపి పెడతాం మొత్తం పిండిని
ఆ
కలిపి పెట్టిన తర్వాత వాటర్ పోషి కూడా అప్పుడే కలుపుతమండి మేము ఒక గిన్నాల ఒత్తుకొని ఒక గంట సే మంచి గ నానిన తర్వాత అప్పుడు మేము అది సకినాలు మొదలు పెట్టుకుంటాం
ఆ
సకినాలు మొదలు పెట్టుకునే ముందు అది ఇ ఒకటి గౌరమ్మా అని పెడతాం గౌరమ్మకు పసుపు బొ ట్టు పెట్టి ఓ చిన్నగా ఆడలాకూడా ఒక ఇద్దర్ ముగ్గురుకి పస్పు బొట్టు పెడతాం మీరు ఎట్లా చేస్తారు
మేము కూడా అద ప్రాసెస్ సేమ్ మీరు చెప్పిన పద్ధతిలోనే మేం చేస్తామండి కొంచెం మీరు పదకొండు గంట్లకు నానభోస్తె తెళ్లారంగా నాన బోస్తాం
అదే మేము మాత్రం కొంచ నాలుగైదు గంటలు ఎక్కువనే నాన్ తయ్యండి మాయి
ఆహా కొంచెం మేమి తెల్లారంగ మూడు గంటలకె నాన బోసుకుంటాం అంతే ఆ సేమ్ ఒకే పద్ధతి గని గంటల్ తేడా
ఆ గంటలు తేడా మేము కాల్చుడు కూడా లై గోధుమ కలర్ లో కాగాలుస్తామండి కొందరు బ్లాక్ కునే కాల్వ తెల్లాగా కాలుస్తా కాలుస్తా అవి గట్టిగా ఉంటాయి
గట్టి ఉంటయి సకినాలు తెల్లగదేస్
ఆ గడిగుండి అమికా రామయన్ని మేం లాయిట్కు కలర్ల రాసుకుంటం
ఆహా
దాంతో పాటు సంక్రాంతికి అర్షలు కూడా చేసుకుంటాం మేము
అవునా
మిరి చేస్తరాండి అర్షలు
చేస్తాం మేము కూడా అర్షలు చేస్తాం నాకంటే మా అమ్మగారు బాగా చేస్ సరర్షలు. ఆ. మా అమ్మగారి దగ్గర నుండి నేను నేర్చుకున్నా.
ఆనకాబట్ట రాకుంటే ఖరాబ్ అవుతాయి కదా కదా.
ఆ ఆన్కంసరిగా రాకుంటే అర్సలుఖరాబ అయితానై అసలు కాల్చుట్లో వేయడానికే రావు.
అవును.
పాకం మన కరెక్ట్ రావాలి. వచ్చండి.
ఒకసారి చెప్తార ఆ ప్రాసెస్ మాకు తెల్వదు.
ఆ చెప్తానండి అర్సలు మనం కిలోకి ముప్పవు కిలో బెల్లం తీసుకోవాలండి.
అవి కూడా రెండు రోజులు నాన బొస్తరా బియ్యం ఒకటే రోజా.
ఇక నేనైతే మూడు రోజులు నాన బోస్తానండి అరుచుల బియ్యాన్ని.
అవునా.
ఆ మూడు రోజులు నానబెడతాను ఎందుకంటే అరసలు బియ్యము ఎంత ఎక్కువ నానితే అర్షలు అంత మెత్తగ వస్తాయి అంటారు.
అవునా.
ఆ వాటర్ ని చేంజ్ చేసుకుంటూ ఉండాలి మనం.
ఒకటి రోజు నానబోస్తారు రాత్రి నానబొసి ప్రొద్దున తీసి. పట్టిచ్చుకొస్తారు.
మరి మేమైతె మూడు రోజులు నానబోస్తాం.
ఆ.
అర్సలు మెత్తగుంటయని చెప్పేసి మూడు రోజులు నానబొస్తరు.
ఉమ్.
ఇంకా మీ పద్దతి చెప్పండి మీరు ఎలా చేస్తారు హర్షలు.
అదే దాన్ని ప్రాసస్ చెప్పండి నాకు అది ఆనకం బట్. పెట్టడం అది అంత రాదండి.
ఆహా. ఇగ కిలోకి ఐతె ముప్పై కిలో బెల్లం మేము కొలిచే వేసుకుంటాంమండి అరుషాలకి. ఎందుకంటే. ఎకువ అయినా లూజ్ అయిపోతది పాకం. పిండి సరిపోదండి వేయడానికి అందుకే కరెక్ట్. ఒక కిలోకి ముప్పావు కిలో బెల్లం తీసు. కోని పాకం పట్టుకుంటామండి.
ఆ.
పాకం మొత్తం దగ్గర పాకం రావాలి రౌండ్ ముద్దలాగా బెల్లము.
ఉమ్.
వాటర్లో ఎసి చూస్తాము ముద్ద మనకు పైకి లేస్తుందా లేదా అని.
ఆ.
చూస్తే మనకు ముద్ద మంచి దగ్గరకు వచ్చి ఇట్లా పైకి లేసిందనుకో.
ఆ.
పాకం కరెక్ట్ గా వచ్చినట్టు అది.
ఈ పాకరులో కొందరు నెయ్యి కూడ వేస్తారు కదండి
ఆ వేస్తారండి నెయ్యి వేస్తారు నువ్వులు కూడ వేస్తారు
ఆ నువ్వులు కూడా వేస్తారు
ఆ నువ్వులు కూడా అరసల తోటి నువ్వులు వేస్తారు కొంతమంది గసాలు కూడ వేస్తారు
ఆ అది ఉండు గసాల కల్లేవారు ఇట్లా పై నుండి
ఆ పైనుండి గసాలు కూడా చల్తారు అరిసలకి ఆంధ్ర వాళ్ళు బాగా చలుతారండి అరసలకు గసాలు బెట్టి అరిసెలు చేస్తారు వాళ్ళు
అవునవును
ఆ
అవి ఇచ్చుకపోకుండా రావాలంటే ఆనుకపోయి మంచిగా రావాలి కదా అండి
ఆనకం కరెక్ట్ రావాలి పిండికి మనం ఆనకం వచ్చినాక పిండి మంచిగా మన పాకంలో పోస్తూ పిండి కలుపుతూ ఉండాలి
ఆ
మంచిగా పిండి మొత్తం పట్టినాక ఒక గంట తర్వాత పిండి చల్లారుతుంది కదాని చల్లారినాక అప్పుడు మనం అరిసెలు చేయడం స్టార్ట్ చేసుకుం
ఒకరు చేసుకోవచ్చా ఇద్దరు ఉండాలండి దానికి
ఇద్దరు మాత్రం కచ్చితంగా ఉండాలండి
అవునా
ఆ ఒకరు వేయడం ఒకరు తీయడం ఇంకా ముగ్గురు ఉంటే ఇంకా బెస్ట్ అరిసెలకి ఒకరు ఒత్తడానికి పని చేస్తారు ఒకరు వేయడానికి ఒకరు కలవడానికి
అవును
ఆ ముగ్గురుంటే ఇంకా బెస్ట్ అరిసెలకి
ఎంతైనా అరిసెలు ఉన్నంత టేస్ట్ ఏవి ఉండవండి
ఏవి కూడా ఉండయి తెలంగాణ ఫేమస్ అరిసెలు
అవునవును